ఫోన్ ఎంత కాల్ చేసినావాకా
కర్జయలేదు అని ఇ నీ కడికే వస్తాను ఫోన్ పడుకు హలో అలాంటిే ఎంతసేపుడు పడుకుతలేదు ఇది
ఫోన్ కట్టాయిందా అక్క ఫోన్ కట్టైంది ఆ కట్టయిది కా తన్నియి పర్లేదులే అంటే మీ ఇట్లా మిస్ అయినట్టు వళ్లే మళ్ళీ స్టార్ట్ అయింది
సాటంద మరి పూర్ణిమ మ బతంది మరి పూర్ణి పడ్ది పద ఏదో మత్త క పడతా ఇ ఆ మరి నాకేం అర్థం కాాలట్లేదు అళ కోసం అే ఏో నా కాళ్ళ వచ్చింది ఫోన్ అయి సడన్ గా బంద అందా మ ఎట్లాం కదా అనుకుంటూ నడుచస్తనే ఉంటుంది వస్తే లేదాని ఆ మాట అంతే ఇది ఎందుకంటే తైరాయిడ్ ఉంది కదా
అదే అదేదే ధైర్యయం అంటే ఎంత డోస్ పడుతా త
నేను ఆరను నూ న రూం వందల యాభైద
వామ్మో గంత వాడుత వాక్క
ఈ అప్పుడు తెలవలే కొన్నిసార్ అ రెండు సంవత్సరాల దాక నాకు థైరాయిడ్ వచ్చింది అది హెవీ అయిపోయింది అనిపిచ్చింది గాని మాములుగా ఎందోలే అన్ కున్నప్పుడు
అబ్బా
అందువల్ల అది బాగా ఎక్కువైపోయి ఎక్కువైపోయింది అన్నటుగా పెరిగిపోయింది తెలుసుకోలే ఒక సంవసరం రెండు సంవసరం రోండు సంవత్సరాల దాక తెలుసుకోలే త్రవాత ఏంటిదనే అప్పుడు మీ అత్తక్కడికొత్తే మీ ఆ థైరాయిడ్ నొప్పు అం మ్మాయి కాదు అంటే అప్పుడు ఆలోచన వచ్చి తరయడ్ టేస్ట్ చేపిత్తే అప్పుడు తెలిసిింది నాకు
ఓర్నీ
మీ ఆంటీ చెప్తనే నేను హాస్పాట్లకు మళ్ళా ఎందుకైన మంచిదని థైరాయిడ్ టెస్ట్ నేనా మన ఇంక బానే ఉన్నావ్ నువ్వు అని డాక్టర్ అన్నాడు నన్ను ఓస్ ఫస్ చొ సాడియి పోతే ఇంత థైరాయిడ్ పెట్టుకొని బాగానే ఉన్నావు అన్నడు నన్ను
అవును మర్గంత హై డోసు టూ ఫిఫ్టీ అంటే
ఉం
వామ్మో
ఇంగ అందుకే ఇగ ఆలోచించి ఇంగ అప్పటి నుంచి తెచ్చుకునుడు కొద్దిగా బాడీ అ నొప్పులు కంట్రోలు మ
ఎక్కడ ఏ డాక్టర్
భక్త సిదర్ కాడికి పోయిన రా అన్మకొండ స్పెషలిస్ట్ ఓజ్
ఎప్పుడు నెలకొకసారి పోతావా
వాట్కిద్దర్ షుగర్ సుత్తడు థైరాయిడ్ సుత్తడు అవు ఇప్పుడు బాగా బెదిరింది ఫస్ట్ స్టార్టింగ్ నెలకు నెలకు ఒకసారిపోయేది
ఉం
ఇప్పుడు ఇగ అ ఎప్పుడు పోయినా అయ్యే మందులు రాసి త్తాండిగ థైరాయిడ్ కి డోస్ ని బట్టి ఇంగ ఎందుకు లే ఊకె బోవుడేందుకు లే అని ఇగ పదో ఆరు నెల్లకిఒసారి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అట్లపోతాన సదర ఉగబోతు ఒక సంవత్సర కూడాడ అయిత అంది కూడాడు ఏంగా అయ్య ఇప్పుడు పోయినా ఏమ అందుకస్త అందుగా బ చె త్త తప్ప తయడగైయితే ఈ అయి బంద బాడ మంది హలో
అ
అందుకనీ అయ వాళ్సలు ఆ
ఆ
లేకుండ
బమ థైరాయిడ్ చా డెంజర్ టాబ్లెట్లు ఆపకు
ఆం చేపట్లే
షుగరు బీపీల కంటే థైరాయిడ్ చాలా డేంజర్
ఆ
అసలు థైరాయిడ్ అనేది అది మనం ఒంట్లో ప్రతి దాని మెయింటెనెన్స్ చేషేది అదే థైరాయిడ్
ఆ త
మ ఏది మారనా చెన్నైకి ఇట్లా పోయావు వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు అని ఏమో మరి ఆ ప్లాన్ ఏమన్నా ఆ ప్లాన్ ఎతున్నావా అని
పలానే ఉన్నందలోయి వాళ్ళలే ఉండలే
చెన్నై ఓన్లీ మ చెన్నలా ఓన్లీ టాబ్లెట్ తిండి పచ్చాలు చెప్తాలు ఆ తిండి పత్తాలు మనమైన మామూలు డాక్టర్స్ చెప్తారు పాటిస్తే షుగర్ కంట్రోల్ ఉంటది బిపీ కంట్రోల్ ఉంటుది థైరాయిడ్ కంట్రోల్ ఉంటది ఆ పత్యలు మనం చేతే చెన్నై పోవాల్సిన పని లేదు అట్లా
స్ పెద్దమ్మ బొట్లు ఎవరి బొట్లుదా బాద అనుకుంటారు కానీ ఇప్పుడు ఏద రెండు పోయిన వాళ్ళు ఒక ఆరు నెలలు చూసినాక పోదాం లేకుంటారు
అంట మరి ఆ న ఒకసారి అది తిరిగా రివర్స్ అయింది అనుకో ఏదైనా ఏం లే స్లోగా ఉండి ఇప్పుడు బీపీ షుగర్లు ఏం చేస్తాయంటే సైలెంట్ కిల్లర్ లాగా నిమ్త్ంగా తగ్గినట్టే తగగి ఒకక్కటే సారి అమాంతం పెరుగుతాయి బిపి షుగర్ ఎరడు మూర అంతే టెబ్లేట్ వాళు బ ఏత ఎంచేతే పత్ె ఉంటానువ పత్త్తె ఉన్నంత సేపు నిమ్మదంగా ఉంటది అట్లా అని పూర్తిగ్ తగ్గదు పెరగదు కామన్ గా ఉంటది నువ్వు ఏమంటే కొంచెం దాన్ పడని ఫుడ్ కొంచెం తిన్నావు అనుకో హై లెవెల్ గా మళ్ళీ దాన్ని తట్టుకోలేవా అన్నట్టు ఆ లేక్క పోవుతది బిపి షుగర మూడు అంతే ఎ మన ఒంట్లో అన్నిటిని మెయింటైన్ చేసేది అవి మూడు
ఓ
అన్నీ గ్రంథుల తోటే కదా తయారై గ్రంథి మన ఈ షుగర్ ఏమో ఇంకోటి క్లోమ ఆగ్రాంత్ అందుకు గ్రంథులు అవి మొత్తం వాటి పని చెయకపోతే ఈ రోగాలు వస్తాయి అన్నట్టు
ఆ
ఆ గట్లా
అదే టై అయిపోలేద రా ఇంకా
కాలే కాలే మామేలే ఈ సరే అన్న ఆ ఎంతోమంది మాట్లాడింద ఇప్పుడు మాట్లాడితే సరిపోయేది ఆ ఫోన్ కట్ అయిపోయి మొత్తం జీరోకి వచ్చింది
అదే అందుకే ఏ కట్ ఏయ్ నాకి అనిపియ్యలే ఫోన్ మంచిదే గానీ ఎట్లా కట్ అయిందో అర్థం కావట్లే నాకు కూడా ఫోన్ ఏ మాట్లాడుతన్న అగాని ఎట్లా కట్టయిందో నాక అయిందో అర్థం గాల అందుకోసం మళ్ళ టాక నడుచుకుంటూ వచ్చానా నీ గాడికి ఇగ
అదే అదే
ఫోన్ కట్ అయింది నీకు బాధ నాకు బాధ రెండు ఎందుకు మళ్ళ అని ఏమో మరి ఎట్ల అర్థంమయితదో నీ ఫోన్ చేతుల్లో ఇప్పుడు మాట్లాడింటే మాట్లాడతాను కదా నేను ఆలోచిస్తాన్న
అదే అదే
ఉమ్
సరే ఓకే మరి రేపు పడుగ చేసుకునుడు ఏనా
ఆ పండగ అయితే మరి నా పండగ ఒత్తదొ తెల్వదు రా చెప్పలేం సుట్ట వస్తుంద మరి చూచాం టైమ్ అయ్యా గానీ మరి వత్తదో మరి పండగా గడుపుతదొ
నెల నెలకు వస్తదా అక్క నీకు
వస్తది రా
నయమే
కాకపోతే ఎక్కువ రోజులు రాదు రెండు రోజులే
సరే ఆ మాత్రం అన్న నయమే కా అసలు కొంచెం అంటే అట్లానే మా మరదలు కూడా కొంచెం నీ లెక్క ఉంటది దానికి అసలు పీరియడ్స్ ఏ రావు ఓ అయిదారు నెలకు ఒత్తయి నేను ఏం దేగంతా గోరంగ వత్తిచ్చేడన వెళ్ళి పోపతే ఎట్లనే అంటే రాదక్క అంటది.
బెల్లం రోజు దిన మను బెల్లం పల్లి పట్టి
ఇది ఏద్ దిన్న అంత దాని ఒళ్లే అంత లావ్ భాగా
లావైనా కూడా పల్లిపట్టి తింటే తొందరగా వతది
అంటే దానికి ఎగ్స్ డెవలప్మెంట్ లేదక్క ఒంట్లో ప్రెగ్నెంట్ కూడా మస్తు కర్చాయినయ్ మున్నల్లక్షలు మింగింది. మా కోడల్ మునలలక్షల ఖర్చు అత్తే వుట్టింది. కోడలి పిల్ల మా తమ్మునికి బిడ్డ పుట్టింది. అంటే ఇట్లా టేస్ట్ ట్యూబ్ అది అవి కాదు. ఈమెకు అన్నీ లోపల మన హార్మోన్స్ విడుదల చేసేటీవీ ఎగ్స్ విడుదల చేసేటీయి దరవాజే అన్ని మూసుకొపోయినాయి. అవి ఆపరేషన్ రెండు మూడు ఆపరేషన్లు ఆపరేషన్లు చేసి నీటి బుడుగలు అవన్నా ఆపరేషన్లు ఏషి అ పిల్ల పుట్టే సరికి మా తమ్ముడు మూడు లక్షలు అయింది. వాళ్ళ అమ్మళ్ళు ఏం బేట్టుకోలే
ఉఫ్ మనం బ ఫస్ట్ ఉ అలాగా పేర్ఫ్ సగవన్నా
నీ మా తమ్మునీ ఒళ్ళది లవ్ మరేజ్
అ ఇగ లవ్ మ్యారేజ్ అంటే
అయితే ఇగ వళ్ళు ఊ మాకు సంబంధం లేదండి. మా తమ్ముడు నాకు పిల్లలేకపోతే ఎట్లా అని వాడే ఖర్చు పెట్టుకొని ఓ బుడత అయితే వచ్చింది. నాలుగు ఏండ్లు ఉంట్ ఉంటది బుడత ఐదేండ్లు ఉంటది.
అంతేనా సర్లే ఎవరోక్కళయితే పిల్లల్ రండి లేకుండా ఉంటది తీయ్
ఆ ఏ ఆడపిల్లయినా ఏం లేదు అది ఆ అడపిల్లలే పక్క నేను అన్న ఆడపిల్లేన నా కోడలే అది ఎన్నోడ అ అంటే ముందే అంటన్నవారే ఆడపిల్ల అంటే ఆడ పిల్లా నీకు పక్కా ఉట్టేది ఆడపిల్లే నా కొడకిచ్చుడా అని నేనన్న
అవునా
అ మావోడు అప్పుడ ఏడు ఏళ్ళు ఆరెంలోడు ఏడేండ్లేడు
ఆ
పది
అదే
గంతే ఇక అన్నకు లేరు అక్క అన్న మందులు వాడుతూనారు కానీ ఏందుో అయితే లేరు అన్నకు
ఆ మ చుపి ఆమని చూపించుకోలేక హాస్పిటల్లో
ఎందు అయితలేరు
మరి సందరాని హాస్పిటల్కి పోకపోయారు బా డబ్బులు పోయినా పోయి అవుతారుగా ఏం సంగ చెప్పేదా ఇట్లా కాదు అట్లనే సంగ చెప్ప రావ
అదే
సంధరాాలయితే పక్కగా
ఎక్కడ
హాస్పిటల్ అన్మకొండలో చెయ్ అది సందారానేనా ఆ పేరు మీరు చూపించకు ఉండేది
శ్రీ క్ష్మ శ్రీలక్ష్మ
శ్రీలక్ష్మి
శ్రీలక్ష్మి మేడం మా తమ్ముడి మరదలే అ
మరి అందుకే అంటున్నా అదేం చెప్పట్లే మరి
ఆ మా తమ్ముడికి శ్రీలక్ష్మి మా అన్న వాళ్ళు అక్కడి్ర ఇంకెక్కడికో వెళ్తా వాళ్ళు
ఆడడిక పోయేళ్ ఆడికే పోతాయి పో శ్రీలక్ష్మి చెప్తుంది కదా డబ్బులు పోయినా ఒకసారి
ఏమో వాళ్ళు కొంచెం మా మా వదిన కొంచెం మా వదిన ఎట్లా అంటే స నిజంగా కావాలి ఇవని నా వద్ద్దంటది ఈ ఆపరేషన్లు ఇవన్నీ ఎవరు చేపించుకుంటారు వాళ్లేమంటారు మందుల తోటి సట్ కావాలంటే అది కొంచెం ఆ క్యాండెట్ అట్లాంటి క్యాండెట్ అందుకు అయితేలే రాకు మ్మ్ టెస్ట్లు గాడక్క ఇప్పుడు మా మా మరదలకి నీటి బుడగలు అంటే నీటి బుడుగులు ఆపరేషన్ చేసి వీళ్లు ట్యూబ్స్ క్లోస్జ్ ఉంటే దానికి ఆప్రిషన్ ఎమ్ జేషీల్లు ఇంకేదో సమస్య ఉంటే దానిక్ కాప్రిష్ మూడు అప్ ప్రేషన్ జరిగింది అంటే పెద్ద కోసులు కాదు రెండ్ రెండ్ల కుట్లాతోటి జేస్తార్ లోపలికి ఇట్లా పంపి శరీరం కర్జ్ జేయకుండా
ఆ ఆ
అట్లా చేసిల్లు అట్లా ఈమెక్ కూడా అయేటట్ టునైయితే వద్దు నాకు అవంటది
ఆ చూస్ టెస్ట్ తేడా తెలిసిందా నీక్ ముందు
ఆ ఉందని తెలుత్తానే నాకవన్నీ వద్ దంటది కొంచెం పల్లెటూరు టైపు మన లెక్క ఓపెన్గా ఉండే టైప్ ఉగాదు క్యాడిస్
ఎట్లనా ఇబ్బంది యాయి ఉన్నప్పుడు ఎట్లైతరు తొందర గారు కదా నీతి బుడుగులు అయి ఇంత కొద్ది తొందరగా గారంట కదా టైం పడతది
ఇలా నాకు నాచురల్ గానే కావాలి మందుల్తోటే కవర్ కావాలి ఉన్న సమస్యలు తీరుదక్క తీరదు
సరే టైమ్ అయింది రా
సరే అక్క మరి ఉంటానా హ్మ్ సరే అక్క
సరే మా